హలో నమస్తే అండి చెప్పండి
నమస్తే అండి చే
మ్ ఒకే స్ ఉచెట్ చెప్తా
ఓకే అండి చెప్పండి ఇంకా ఆ పైసల్ కు ఏం వత్తునయే ఇప్పుడు ఆ ఆ
చెప్పండి ఎవరు?
ఆ మా అన్న ఒరుతుండు ఫోన్ తీసి విసురా కొడతా అంటుండు.
ఎందుకు?
ఊకే కాల్స్ మాట్లాడుతున్నావు అని
అయ్యో పైసల్ ఒత్తలేవ్వా
నేను అదే అన్న అండి.
ఉమ్
చెప్పండి ఏంటిది ఈ రోజు టాపిక్ ఇంట్లో ఇంట్లో ఉన్నావండి.
మ్ ఎట్ల ఎల్లిర్రు ఆఫీసు కి
బండి పైన వచ్చిన మా మామ తీసుకొచ్చిండు.
ఉహుం రేపు ఎట్లా ఎక్తరో ఏమో
రేపు కూడా మా డాడీ బండి పైనే వస్తా అండి ఆ కార్ తన్నా అయితే లేదు ఈయాలనే రావద్దు అనుకున్నా గాని ఇక మేడం కి ముందు వాళ్ళ ఆప్జెయాలి అని చెప్పేసి వచ్చిన
ఉమ్ మా మేడం అయితే ఉగాది రోజు ఒకయనా నాల్గు వేలు ఏస్ కుటా అంటే నన్ను ఒమ్మంటుంది. ఇగ మేమ్ ఉగాది జరుపుకోవద్ద అనుకుంటుంది.
క్హ్ ఆ
ఆయన నాలుగు వేళ్ళు ఏసుకుంటాడు. రేపు ఏసుకుంటాడుంటే తమాశాని ఎప్పింది కాలెండర్ల యుత్తే అమాశానే లేదు. హా
అవునా?
హ్మ్
ఏ మంచిగాయుడు అమాస లేదా?
అది ఉగాదికి ఉంది.
ఉగాది కంటే రేపు సగం ఎల్లుండి సగం ఉండొచ్చు.
ఆ ఇగ ఆయన ఏం చేసుకుంటాడు. అమసా అంటే ఆయన మంచి సరే పొద్దుగాల వచ్చి నాలుగు వేలు కడతా అంటే
ఆ ఆ
లేపోతే పదివేలు పేమెంట్ అయితుంది.
అవును టాస్క్రీచ్ అయితుండే. టార్గెట్
ఎగ మల్ల ఏదో డాటా పంపింది పిచ్చిది అన్న
కాదా నా కూడా అసల్ చదువుకుండా అని చెప్పలా చదువులు
పాజిటివ్ కూడా నేన్ నా దాంట్లో యుషిన జన్గమ్ది
ఆ ఆ అంతే అండి అంతే దేవుకోసించుత ఆ
హ్మ్ అవునండి
ఈ మా ద్య వాళ్ళ ఇంకో చాజ్ చేపియమని జేప్పింది ఇంకో డదిచింది ఆమెనే సక్కగా చేయాలే గాని అ అ అ ఆమీర్ ఆమెనే సక్కగ్ చేయిలే గాని ఇంకా టాటా ఇయ్ బొమ్మే మల్ ఇగ్ పెద్ద బిల్ డప్ లు జేసింది ఇంకా అంటే మీర్ తొందర్ జేసి డాటా ఉడగొట్టి మాఇంస్ ఆ ఆ మంచి హే గట్లనే కావాలి ఆ మర్ ఎమ్ మనుకుంట్ తక్కు కాల్స్ అయినయి ఆ వాళ్ళే బంపూన్ ఐ ఓ కాల్ చేశిందేమో డాటా అయిపోడు కొట్టిందేమో ఆ మాద్ దవి స్పీడ్ ఉందేమో అనుకుంటారు కదా ఏమంటదో లాస్ట్ క్ ఏం జేస్తదో ఏమో ఇగ
హ్మ్మ్ ఏమో ఈ రోజే పోయింది
ఆ
ఆమె సంధ్య మేడమేమో ఆమె విజిట్లా రాసుకుటు
అవును ఆమె ఎందుకు రాసుకు అర్ధంమయితలేదు అది బయట కు ఆమె నా అంట్లనూన్ నా సన మేడంకీ చెప్ త
మేమ్ కూడా మేడం ఇట్లా విజిట్ లో హ్మ్ స్టకయి ఈ యండి మేడంగ్ అంటే ఆమెమ్ మనుకుంటది సన్నా మేడం ఈ మాదే కావచ్చు అన్ అనుకోదు
ఒళ్ళు ఎక్కే వీల్ ఇట్ల ఎక్ కోతూనే అనుకుంది సమత మేడం కీ ఫోన్ జేస్ చెప్ త
ఉమ్ అరే మీ ఎవరి వాళ్ళయే ఉండాలి అనేస్ అన్నరు వాల్
ఇంగ
ఇంకెవరు సాయంత్రం వచ్చిరు సంధ్య మేడం దేగ
అ అ సంధ్య మేడమ్ దే
మరి విజిట్ అని బేడుతుందా
పెట్టు డుంది
హ్మ్మ్
ఆమాద్ ఆమకే పెట్టుకుంట వేరేటోలది గూడా ఆమెకే పెట్టుకుంటది
హ్మ్ అట్ల అయితే ఎట్లా
ఉమ్ తే పోతే పై
ఉహుమ్ నే నోడ్స్ అన్ మేడం కే కెప్ త ఊహ్మ్
అల
నాద్ కూడా నా దాంట్లో రా త్
ఎహె ఆడ కుర్చ్ తీస్ కోని పోయినా ఆ హలో ఆ హలో చెప్పండి
నాది కూడా ఇంకా ఆమె దాంట్లో రాసుకుందాం అనుకుందేమో
ఆ అవును నిదా ఆ అది ఆమదాంట్లోనే రాసుకుందాం అనుకుంది గాని నువ్వు వచ్చి నా కష్టపడండి సరికి మెల్లగా సైడ్ అయిపెంది లేవ్ అమె దాంట్లో రాసుకుంది అందుకే ఆమె లేచి దబ్బున మా కస్టమర్ రాంగనే లేస్తుంది తెమ్ విజిట్ రాసుకోనికే లేస్ ఆమె
విజిట్ల కేం పడద్ తి పమ్ పేమెంట్ క్ పడతయి
కువ కస్టమర్ లన్ రప్పించుకుంటుంది అనేది మేడం కి తెలుస్ కదా అని జెప్ పెషి అట్లా
ఉగాది ఇప్ డే ఎల్లుండ
ఆ
ఉగాది ఎల్లుండ
ఆ ఎల్లుండి
ఎల్లుండి తర్వాత నుంటి శుక్రవారం బెచ్చారం
నేనే త్రోమిబి అండి
ఉమ్అదే శుక్రారం రోజా పేమెంట్ ఇయమని చెప్తా నేను ఆమె ఏమంటుంది స్వర్ణ మేడమ్ ఆన్లైన్ పేమెంట్ వేయమను ఆన్లైన్ పేమెంట్ రేపు ఇయమను అన్ టు
కష్టమర్ల ఇష్టంగాని మన ఇష్టమా
ఫెస్టివల్ రోజు కూడా వెయ్య అంట ఆయన ఏమం
ఆ చెయ్యరు ఉగాది చేయకూడదు కాబట్టి అట్లనే అంటారు మా ఇష్టం మేము కట్టే టైంలో కడతాము అంటారు
పొత్తడు
ఈ మే గిరాక్ సగం పోయేటట్టు చేపి
వచ్చేది నాలుగు వేలు అయినా ఊడబడుతు
ఆ
ఆయనీ వేయ్ కిల్ తీసుకవో ఆ వెయ్య్కిల్ తీసుకపోవాలి అది తీసుకోవాలి లీ కదా అందుకే మీరు వెయ్యి నాలుగు వేలు కట్ట వస్తే సె కండ్ వారు వేర వాళ్ళన్ సండే రమ్మంటానేనుఇంగ వీళ్ళు వీళ్ళు పద్మశాలీస్
ఆహా నా దాంటో కూడా ఎక్కువ పద్మశాలీస్ ఏ ఉన్నారు
అప్పుడు వచ్చిన వాళ్ళు కూడా పద్మశాలీసే అనుకుం
ఆ వీళ్ళు రజాకా ఈ రాకేష్ వాళ్ళు నీకు ఫోన్ చేసిమన్నారు వాళ్ళ రజాక్ ఆ
రజాకనే చకలి చాకలు వాళ్ళకెవరు పల్లె మేడంమా
ఏమో తెల్వదు అంతా ఐడియా లేదది సర్వీస్ మేనేజర్ లు ఎంత మంది ఉన్నారు పల్లవి కావ్య ఈమెన ముగ్గురేనా అయితే
ఉమ్ ముగ్గురే మరి
గ్గురే కదా
ఉమ్ ఇంకొంచెం మనమయినాం అనుకో
ఉమ్
అప్పుడు ఎవరిది వాళ్ళకే ఎత్తారేమో
ఉమ్ ఎక్సిిక్యూటివ్ డైరెక్టర్ లు వాళ్ళు ఎక్సిక్యూటివ్ డైరెక్టర్లు ముగ్గ్ గురు సర్వీస్ మేనేజర్లు వేరు అంటే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లన్ అంటే వాళ్ళు ఇప్పుడు ఎట్లా అంటే సంబంధాలు మాట్లాడతారి గా పేమెంట్ లు గాక సెటిల్మెంట్ పేమెంట్ మాట్లాడి సంబధాలు ఫోటోస్షర్ చేసే వాళ్ని ఎ్జిక్యూటివ్ డైరెక్ట్ టాంటా ఈకే ఈ ప్రొఫైల్ వాళ్ళకి సెట్ అయితేని పంపిస్తారు చూడు
అదే కావచ్చు
ఏంటిది
మరి తని ప్రొఫైల్స్ వెట్టె ఒకరా
ఆ ప్రొఫైల్స్ వీలు పెడతా పల్లేవి మేడం సార్ణ మేడం కావ్య మేడం వీళ్ళే పెడతారు ఒక ఏ కాశంలో వాళ్ళు పెడతారు ఆ
మాట్లాడి పిచ్చేది
మాట్లాడిపిచ్చేది గూడా వాళ్ళే కాపోతే పెళ్లి చూపులలకు అట్లా ఇట్లా అ పెళ్లి పోయదంటే సారు
హ్ సారు మేడం బో
హ్ ఆ అంతే
హ్ రేపు సార్ తోటి మేడం గూడా వత్తది కావచ్చు హ్ చార్తోని మేడం గూడా వొత్తది
ఏహ రాదు అయ్యా కతమే ఇగ ఇది ఇ వీటు గుంచి కొరా చేయరా అని తిట్టినా తిడుతది మేడం
హ్
కదా
రావొద్దమే
ఆ
రేపేమ్ కర్రీ అని
ఏమో అండి రేపటి ముచ్చట రేపే ఎరుక
హ్ ఈ రోజు ఏం వొండిర్రు
మా అమ్మేమో రేపు బోకు మా ఏమంటరు ఇంటికి వొచ్చినంక ఫోన్ మాట్లాడుతున్నవ్ ఆ అంటే మా చిన్నాన్న పని బంజేయ్ మరి అంటడు
హ్ ఏమైతుంది
ఆ ఎస్ట్ గా పిడి వేసింది గదా నెంబర్ వాళ్ళకేమన్నా రేపొద్దామని జేసి రా లేకపోతే ఎట్లా అన్న డవ్ట్ తోని టే నెంబర్స్ అయితే డిఫ్ట్ డిఫ్టే చేయను తెలుసుగా
హ్
సేవ్ చేసి ఉంది కాబట్టి ఆయన రేపు వస్తా అంటుండా మరి ఎట్లా పేమెంట్ గురించా ఏందన్నట్టు లిఫ్ట్ చేసిన నేను పేరు ఫీడైంది కాబట్టి
హ్
చు ఐనా కాబట్టి సేవ్ చేసుకున్నా కాబట్టి లిఫ్ట్ చేసినా
ఫాస్టుగా సేవ్ చేయాలి
అదే ఫాస్ట్ గా సేవ్ చేత్త నేను
హ్
ప్రోఫైల్ సెండ్ చేయన్న వాళ్ళై సేవ్ జేత్త గంతే మిగితై బుక్ ల రాసి పెడతా
హ్
హ్ హ్
జైన ఆదివారం రావాలి
హ్ నాకు ఈ చిట్టకూడు రోళ్ళు గూడా ఉగాది తర్వాత రమ్మని చెప్పినా కొంచెం కాన్ఫిడెన్స్ గ చెప్పిన
అయిన అప్పుడే వత్తున్నా అన్నడప్పుడు మళ్ళా చేసినను
ఆ ఇరవై రోజుల తవాతను ఉన్నడు గదా నితోని నేనే ఉగాది గదా మంచి కొత్తగా సమస్యము రాండి సార్ అన్నా అంటే ఇన్ని రోజ్ ప్పుడు వీలుగాలే ఇంకో ఆయన చెప్పినా నేన్ ఫోన్ చేసి వస్తుండట గదా అని అంటే నా ఫోన్ నెంబర్ కలుస్తలే సార్ అది ఖరాబ్ అయిన్ది ఈ నెంబర్ ఇయ్యండి అని చెప్పిన అంటే సరే సరే అని సినదు ఆ దానిక్ కీతున్నాడు ఆయన అది లేదు ఈ నెంబర్ సేవ్ చేస్ అండి వచ్చేప్పుడు ఏడింటడి ఉగాది ఎల్లినంక రండి సరే రేపు అమాస్ ఉంది మంచి గాదు అని చెప్పినా ఆవుగాదనంక ఖచ్చితంగా వస్తా అని చెప్పిండు ఆయనే
హ్ ఈ రంజాన్ ఎప్పుడైపోతో తెలువదు
ఈ రంజాన్ ట్వంటీ వన్ కు ఉందేమో అంటరుగా ఓకేనండి ఇంతటితో సమాప్తం
ఓకే అండి